హలో
హాయి్
హాయ్
హౌ ఆర్ యూ
చెప్ప ఫైన్స్ ఫైన్ వాట్ అబౌట్ యూ
నేను బానే ఉన్నాను ఏం చేస్తుంటారు
తరగ
అ ఆ ఏదో ఉన్నాను అంతే అవును
నాకు కాల్ చేసాని వెయిట్ చేస్తా
ఇంకా మీ మీరున్న ప్లేస్ లో ఎండలు చాలా ఉన్నాయి
వివో ఏమి తెలిదు న బయ నల తెలిదు
రోజూ చూడట్లేదా ఎంత ఉంది కొంచెం హీట్ ఎక్కువండి
సన్నట్ ఆ చాలండి ఎంత హీట్తు ఉందో అంత అన్నిీ కూడా వా చాలు పడతాయి చలి పెడతారు
అవును ఎంతవర్షం పెడిట్ అ అయ్యో చాలా ఏం అసలు బయటికి పోలేం అంత ఎంట అప్పుడే మాకు ఎడాకాలం స్టార్ట్ అయిపోయింది ముందుగా
నాకు కూడా స్టార్ట్ అయింది
అ ఇకే మీకు ఎన్నరి కాలంలో ఫేవరెట్ ఫుడ్ ఏంది
ఫేవరేట్ ఫుడ్ కార్ రైస్ అ చాలా ఇష్టం అండి కార్డ్ డ్రై అస్
ఫుడ్ కాదు ఫూట్
అయితున్నా
ఎంద అ కాాలం ఎక్కువ పెరుగు తిన తంలి ఓ మీకు మ్యాంగోస్ మాంగ్రెస్ అంటే ఇష్టం కదా నైన్ కే ఎందుకో పెద్దలు అట్లా చెప్తా అంటారు సర్రస్ ఎక్కువ తినదు అని అవునా చాలా మంది సుమ కోసం వెయిట్ చేస్తా సార్ మ్యాంగోస్ కోసమే
ఇష్టం అన్నా ఎ
వాటర్ మిలన్ ఎక్కువ ఇష్టం మ్యాంగోస్ కన్న నేనున్న ప్లేస్ లో ముందు ఓట మీద అని బాగా తినేదాన్ని ఇప్పుడు ఇంటికి వచ్చినాక కూడా బా తింటన్న
కూడ
నాకు ఫుడ్ లేకపోయినా పర్వాలే మ్యాంగోస్ మాత్రం ఫుడ్ లేకపోనా పవాలి వాటర్ మీల్ని ఒక్కటి ఉంటే చాలు హలో మీ సిగ్నల్ సరిగ్గా రావట్లేదు ఆ
ఆ వినిపించడం లేదు కొంచం ఏం చేస్తున్నావ్